హలో నమస్కారం సార్
నమస్కారం
ఏం చేస్తున్నారు సార్
ఏం లేదండి ఇప్పుడే అన్నం తిన్నాను
అవునా
మ్
మ్ హు మీర్ స ఓహో శర్బత్ తగుతున్నర ఏం షర్బత్ అండి పాల్లదా? బెల్లం ద మంచిగా ఉంటదా అండి
కానీ బెళ్ళంది మంచిగా తాగాలి హెల్త్ కు మంచిది ఉమ్
ఉమ్ ఇంకా మీకు మెడికల్ గురించి ఏదైనా తెలుసా అండి?
ఏమి మెడికల అండి
క్కల అంటే హెల్త్ ప పర్పస్ గా ఏమేం వాడాలి దీనికి దే ఏం వాడితే మంచిగా ఉంటది, ఏంటి వస్తువులు?
దేని గురించి అండి
ఏది ఇంకా అండి ఇప్పుడు హెడేక్ అయితుందండి. వేడివేడిగా కా కొంతసేపు కొంతమంది హెడేక్ అయితే ఆ అల్లం వేసి టీ తాగుతారు.
అవునండి బ్లాక్ టీ మంచిదండి ఎంతకి కాఫీ మంచిది.
తెలుసా అండి ఏం తింటే?
టాబ్లెట్లు ఎంతో టాబ్లెట్లు వాడడం ఎంత తక్కువ చేస్తే అంత మంచి ఇలాంటి బాడీ పేట్
అదే అడుగుతున్నానండి ఇంట్లో ఏదైనా వస్తువు తింటే ఏది ఇది తక్కువ అయితదా నిం ఎప్పుటు ఏదైనా మెడికల్ హి స్టోర్ తెలుసా అడుగుతున్నా
ఉంతా అయితలేదా
అవునా అండి
హ
సో ఆచరిటీ అయితది కదాండి ఆచరిటీ అయ్యట్ ట్టలు
వేడి నీళ్లు తాగాలండి మార్నింగ్ లేసినంక
ఆవాళు ఉంటాయి కదా, ఆ వాములు ఉంటాయి కదా అజ్వాని అంటారు.
ఉ
ఆ అది వేడిజేసీ లేకపోతే జీరా పౌడర్
అది చేసుకోకుండా ఏం కాదండి లైట్గా వేడి నీళ్ళు చేసుకొని తాగిన కూడా ఏం కాదు
ఉహ
హ ఏం తినక ముందు తాగాలండి. మార్నింగ్ లేసిన వెంటనే ముఖం గడిగి
ఎసిడిటీ కాదా అండి
కాదండి దానితోని నేనైతే టాబ్లెట్లు బంద్ చేసా అండి డాక్టర్ టాబ్లెట్ ఉమ్ నేను వేసుకుంటాండి వేడినీళ్లు తాగితే పర్లేదాన్నే
ఆసిడిటీ గురించి కాదండి అవును అది కూడా అయితది కానీ బాడీకి బాగా మంచిదట అండి లేస్తే ముందు పగటిలా అది తాగుతే వేడి మీరు
అవునవునండి
ఉమ్. మా ఆడబిడ్డ కూడా తాగుతదండి.
అవునండి మంచిదండి. ఉమ్. ఈయాల రేపు ఎట్లా అయిపోయిందంటే ఏదినోచ్చినా కూడా టాబ్లెట్ వేసుకుంటు. అండి అది పద్దతి కాదాండి.
అవును ఎక్కువ శాత శాతం వాడు. లేదు లేదు సార్ ఎక్కువ మంది వాడతాలేరు. ఉమ్ ట టాబ్లెట్స్ తక్కువ చేసారు బాగా మంది గురించి నేను విన్నాను మా ఏరియాలో. ఆహ్ ఆహ్ అవాయిడ్ చేసారండి టాబ్లెట్స్ మూడు రోజుల తర్వాతనే టాబ్లెట్స్ వేసుకుం. టున్నారట జ్వరం బాగా అయితే మోషన్స్ అయితే కూడా. అరటి పండు తింటారంట. ఆహ్ మజ్జిగదగుతారట ఉమ్ అది. ఇక్కడ ఉన్నారట. ఇంకా కడుపునోస్తేనేమో అది. ఆహ్ పసుపు లో ఆట. ఏం నూనె వేసి. అది అది ఏమంటారు జ గార్లిక్ ఉంటది కదా గార్లిక్. గార్లిక్ ని మంచిగా సన్న ముక్కల్లా చేసి. దాంట్లో కలిపి తినాలట రెండు సార్లు. కడుపు నొప్పి తగ్గిపోతదాట. అవునండి. ఇంకా ఆహ్. గార్లిక్ కూడా నోట్లో వేసుకుంటే హార్ట్ ఇష్యూ ఏదైనా రా రాకుండా చూసు. కు వచ్చాటా.
హార్ట్ అటాక్ అండి పాన్ మన.
ఉమ్.
ఏమంటారు ఎళ్లిపాయాన ఏమంటారు కదా.
ఆహా గార్లికే అండి గార్లిక్ పచ్చి గార్లిక్ ఉంటది కదా. దాండి అది నోట్ల వేస్. కాని కాస్త పాన్ ఎట్లా చెప్. చప్పరిస్తారు అట్లా చప్పరించితే అది జ్యూస్. మొత్తం ఆహ్ లోపట వెళ్ళి ఏమి రా. రాకుండా చూసుకుంటదంట ఉమ్.
మీరు వాడుతుండ్రా అండి మీరు.
ఆహ్ లేదండి వాడత లేనండి ఎప్పుడెప్పుడు ఎప్. ఎప్పుడో ఒక్కసారి మా మామ గారు చెప్పారండి పెద్ద మామగారు పాటిస్తారు వాళ్ళ ఇంట్లో. పక్క అందరు పాటిస్తారండి మా మార్నింగ్ అందరు ఒకటేసారి లేస్. వస్తారు లేచిన తర్వాతనే. అందరు ఒక్కోక్క గ్లాస్ ఆహ్ వేడి నీళ్ళు తాగుతారు. అయినాక అన్నం చేసుకుంటారండి చప్పరిస్తూ ఎవరు. పని వాళ్ళు చేసుకుంటూ మళ్ళా టిఫిన్ ప్రిపరేషన్ చేసుకుంటారట టిఫిన్. చేస్తారండి అందరు ఒకటే సమానంలో చేస్. కుంటారండి వాళ్ళు అవునండి
అందరు కలిసి తింటేనే ఇదేనా మంచిగా అనిపిస్తది ఒక్కళు తింటే ఒళ ఏదైనా ఫ్యామిలీలో ఉంటే మంచ్ చిగ కలిసి
అవునండి నాకు కూడా జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం అండి కానీ మాది జాయింట్ ఫ్యామిలీ లేదండి మా ఆయన గారు ఒక్కరే మ్
ఇంకా అండి తిన్నారా అండి మీరు
అవునండి తినేసాను
ఆ
తిన్నానండి
ఏం తిన్నరండి
మ మే మాండి ఆ కిచడి ఆలుగడ్డ చారు చేసుకున్నామండి వంకాయ
హ్మ్
మ్
ఇంకా ఎన్ని రోజులు ఉన్నానండి మోహరం ఇంకా
ఇంకా అండి ఈరోజు సెవెన్ అంటే ఇంకా ఐదు రో ఇంకా వన్ వీక్ అండి నెక్స్ట్ సండే ఇప్పుడు వస్తది కదండి సండే ఆ రోజు నుంచి తినచ్చేమొఅండి
ఎందుకండి ఏ ఎలా అంటే ఇయాల రేపు ఏలుండి ఎనిమిది తొమ్మిది కతమే కదండి
అది ఆ బండార ఆయితది కదండి బ డారా రోజు తింటాద ఏయి అడుతరెంటి ఇప్పుడు ఆ
మీరు పోతారా అండి ఎక్కడికైనా బండారాకి
లేదండి ఇప్పటు వరకు అయితే పో పోలేదండి మేము ఇంట్ల నే బగారా అన్నం మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా చేసుకుంటామండి
అవునా అండి
మ్
అహ ఎందుకండి మరల బయటకి పోతే మంచిగా ఉంటది కదండీ మరి రిలేషన్ లో లేరా ఎవ్వరు
ఉన్నారండి బాగా మంది ఉన్నారు
మ్
కానీ దూరం ఇగ వెళ్ళలే అండి మా ఆయన్న గారు వద్దంటారండి
అవునా అండి మీరిగ అే వెళ్ళరా అండి ఇగ
అవునండి
హహ
అద్ధంటే వెళ్తాము వెల్ వెళ్ళడం ఎందుకండి అద్ధంటే
ఆహా అవునా
అవునండి
ఇంకా మీ పాప ఏం చేస్తదండి
మా బా
ఆ
పండుకొనే ఉన్నదండి మా పాప ఇంకా లేవలే అండి.
మళ్ళీ గీ టైమ్ వరకు పండిస్తారా అండి పాపకి
అవునండి మధ్యాహ్నమే పండుకుంటది.
పనోడు
మ్ కని మధ్యాహ్నమే మంచిదండి మా ఎవరైన మధ్యా
మధ్యాహ్నం పండుకుంటరు గనీ మధ్యాహ్నం మంచిది కాదండి.
అవునా మరి మా ఆయన గారైతే ఎప్పుడు వీలైతే అప్పుడు వండుకుంటరండి.
మనది వేరే అండి పిల్లగాన్లకి ఇప్పట్ నుంచి చేయాలి అంటే
తే కదండి పిల్లగాళ్ళు నేర్చుకుంటరు. పెద్దోళ్ళు ఎట్లా పండుకుంటే పిల్లగాళ్ళు అవునా అండి మా ఆయనగారైతే మధ్యాహ్నం అయితదండి.
ఎందుకండి ఎన్ని పూట తినాలండి మరి
ఓ మార్నింగ్ లేవరండి మార్నింగ్ లేవాల్ లి ఆ వేడి నీళ్ళు తాగాలి కాస్త వాకింగ్ చేయాలి. ఆ బైట గాలి గుడా పీర్చుకోవాలి మార్నింగ్ గాలి మార్ ర్నింగ్ సన్ అది మాకు విటామిన్స్ ఇస్తదం
అవున్ మీరు చేస్తరా అండి మొత్తం మరి మీరు పాటిస్తారా?
అ సెవెన్ లాస్ట్ అండి సెవెన్ సెవెన్ థర్టీ లాస్ట్ అండి నేన్ లే లేస్తానండి. లేచి బ్రష్ చేస్కుంటానండి వాక్ చేస్ కుంటా మా ఆయన లేవరండి. ఏదన్న పని ఉంద పని ఉంది అంటే కూడా లేవరండి. అంతా బఫెల్లోలాగా పండుకుంటారండి.
ఆహా లేస్తర్ ఎవ్వలైన ఏం పనున్నదని పండుకుంటరు.
లేదండి లేపితే గుడా అది ఒకా ఎట్లా అంటే సైలెంట్ నడుత్తున్నా ఇల్లో ఒకా విశబ్దమైనా అంటరు కదా ది ఏమంటరు అట్లా ఉంటదండి లేపితే మరి
అవునా అందుకే లేపకుంట ఎప్పుడైన ఉన్నరా అండి డిస్టబే చేస్తారేమో కదా మీరు
లేదండి ఆయన పండుకుంటరండి ఎప్ ప్పుడు వీలైతే ఆయననే లే మ్ ఎప్పుడు వీలైతే అప్పుడు లేస్ తడు టిఫిన్ జేస్తడు లేకపోతే పండుకుంటడ డండి మేం ప లేప్తెనే లే లేపి కూర్చోడండి మా పాప గుడా అస్తది ఆడు కుంటది డాడీ, డాడీ అని ఆమె గుడా వెళ్ళిపోతదండి ఇగ మా డాడీ లెవ్వడ
అవునా అండి నిజంగానే అండి.
అవునండి.
మ్ ఇంకా ఏం సంగతులండి.
టైం మాకు కేటాయిచ్చినందుకు మీ విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలండి
శుభదినమండి